హలో ఆ విని పిస్తుందండి శుభోదయం
శుభోదయం మీ ఇంట్లో వాళ్ళకి మీ వాళ్ళకు ఆ మీ చుట్టుపక్కల వాళ్ళందరికి శుభోదయం అని చెప్పండి
హు చెప్తాను ఓకే
మంచి ప మంచి పద్ధతే ఉంది కదండి మీకు శుభోదయం చెప్పడం
అంటే ఇప్పుడు అందరుూ ఇంగ్లీష్ లో చెప్పుకోవడం అలవాటు అయిపోయింది కదా అందుకు
అవునండి తెలుగునే మర్చిపోయిర్రు తెలుగుని మర్చిపోయిర్రు అసలు అందరూ
ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు కూడా చాలా వరకు ఇంగ్లీషే వస్తు
అవును తెలుగు సాంప్రదాయము తెలుగు పండగలు తెలుగు అంటే అసలు మన క కల్చర్ నే న్ అంటే ఎట్లా ఉంటుంది వాతావరణం అవన్నీ మర్చిపోతున్నరండి అందరు బిల్డింగ్లళ్ళ ఉండి ఎట్లనే అయి స్తున్నారు
అంటే ఇంగ్లీష్ మనకు అలవాటైపోయింది
అవు మా ఇంట్లో తెలుసా అండి పి మా ఇంట్లో పిల్లికి కూడా ఒక మంచమండి
అదే పిల్లికా
పిల్లి కోసం మంచిగా నేను పండుకుందాంమని కున్నాను పిల్లి పండుకుంది అంధుల
పిల్లి నీ మీరు పెంచుకుంటారా అండి
ఆ అంటే మా ఇంట్లో కొంచెం వె మాకు షాప్ ఉంటదండి ఒక షాపు పిల్లి పిల్లి లేకపోతే ఎలుకలు కొడతాయి అంటే ఎల్
అంటే మీ మీ మీరు కూడా ఏదో ఒకటి దాని నుంచి ఆశించి
అయ్యో కాదండి మేము అసలు మేము షాప్ పెట్ట ముందుకాని మా అప్పుడు పె పెరుగన్నం కోసము వేటి కోసం అయినా చికెన్ కోసం అయితే మా మా పక్క ఇ వాళ్ళ ఇంటికి పోతుది పెరుగన్నం కోసం అయితే మా దగ్గర వస్తుంద అనన్నమాట
వామ్మో పిల్లి కూడా చాలా తెలివి తేట ఉన్నాయండి అంటే చికెన్ కావాలి పిల్లి పెరుగు కావాలి ఆది అంటే నా మంచి మంచి కూరలు అవి తినదా
ల తినారాండి అవి కుక్ ఓన్లీ చికెన్ తింటది లేకపోతే ఇవి తింటది
నా ఉత్తి అన్న మేస్తా తనదు అస్సలు తినదు
పాలు పెరిగేనండి మా ఇంట్లో దానికి కోసం కావాలని పది రూపాయలు పాాల ప్యాకట్ కొంటాం అన్నమాట
అది సీడడి గూడ అట్లనే తెచ్చేవాడు రోజు దానికికి హు మేం తినకున్నా కానీ దానికి పెట్టేది
మేము ఎలికల ప్యాడ్లు మే అమ్ముతాం అనమాట షాప్ కానీ మేము మాత్రం ఏలకని ఏలకల పేడ వాడకుండా పిల్లిని వాడతాం మా ఇంట్లో
చాలా మంచి మంచి ఐడియా ఒక ప్రాణికి ఫుడ్డు ఆ ఇప్పుడు వాటికి పాపం కుక్ కుక్కలు కాని పిల్లులు కాని వాటి క ఆహారం లేక పాపం చనిపోతున్నాయ అట్లా మీరు ఒక జీవిని కాపడా న్నారు
ఆ అవునండి నేను ఎట్లా మా ఇంట్లో నేనేద్దండగా అండి కానీ మా అమ్మగారిగా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ చేస్తుంది నేనే ఏం చేస్తలేనండి మా ఇంట్లో ఉద్యోగాలు నేర్చుకోవాలి
ఉ ఎందుకండి ఉద్యోగం కోసం ఇప్పుడు వెతుకుతున్నారా
అవునండి వెతుకుతుూ న్నాను ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి మీకు పెద్ద బిర్యానీ తనమాట
అయ్య అయ్యో చాలా చాలా చాలా గ్రేట్ మీరు
కు జాబ్ రా
ఆయతేయితుంది ఆయతయితుంద తొందరగా మీకు జాబ్ రావాలి మాకు బిర్యానీ ఇవ్వాలని కోరుకుంటా దేవుడి ఈ రోజు అంటే ఈ రోజు ఈ రోజ రేపే కదా శ్రీరామనవమి రేపూ వెళ్ళి ఖచ్చితంగా మొక్కుకుంట కోసం ట్వంటీ సిక్స్
రూజులు ఉంది ఇంకా ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఏడు అండి
ఆ అయితే ఆ రోజు గుడికి వెళ్ళి మంచిగా ప్ర ప్రశాంతంగా నా నా స్నేహితురాాలి కోసమని ఇట్లా మొగ్గుకుంటా ఇంకేంటి మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మీరు జాబ్ మంచిగా వావ వామ అంద పెద్ద బహుమతులు ఓద్దులే కాగానీ చిన్న చిన్నవీ చాలు
మాదా అవునా అండి ఏం లా అండి ఇప్పుడే చాయ్ తగిన చెట్లకు నీళ్ళి పోసిన
హ్మ్మ్ నువు చెట్లు కూడా పెంచి ఇార మీరు అసలు ఇంత మంచి మంచి అలవాట్లు ఉన్నాయి ఏంటండి మీకు
ంటా ఆ అవునండి ఆ దతులు ఉన్నాయనమాట చిన్న చిన్న చెట్లుంటే పెడతా నేనే
అలాంటి వా లేక పోతే షో చెట్లు అలాంటివిఇంట్లో ఉన్నాయా మనీ ప్లాంట్
ది కాని దానిమ్మ కాయలు పూస్తలేవండి అవి జస్ట్ పూలు పూస్తున్నాయి ఎండిపోతు న్నాయ్
అంటే అది పూల చెట్లేమో మరి
దానిమ్మ పూ దానిమ్మకి రెండు కాయలు ఉంటాయి కదా కాయలే వత్తయి గానీ పూలు కూడా పూతాయండి
అవును పూలు చెట్ గుడా ఉంటయి అయ్యయ్యో తెలీదా మీకు
ముందులాంటి గుమ్మడికాయ కూడా ఒకటి ఒక రోజు కిందె తెసినాము ఆ గింజలన్నీ ఒక మూలక పడిపోయినాయి అవి ఒక పెద్ద చెట్ అయిందండి పూలుపూసి పెద్ద పెద్ద పూలు పూస్తయ్ గుమ్మడికాయలయి
అంటే బూడిద గుమ్మడి కాయ చెట్టు
ఆ బూడిద గుమ్మడికాయో ఏమో గాని పస్ ఉప్పు కలర్లా పువ్వులు పూస్తున్నయ్ పెద్ద పెద్ద పువ్వులు బాగున్నాయి చూడ్డానికి అయితే పెట్టుకోబుద్ది అయితది కానీ నా జుట్టంత లేదనమాట
అంత పెద్ద పువ్వులు అవి పెట్టుకొరు అవి కేవలం నాగ్ తెలిసి అయితే బతుకమ్మల గౌరమ్మ
ఆ బతుకమ్మలలాకి పెడతారు ఆ బతుకమ్మలా పెట్టవచ్చు గుమ్మడి పూలు అవునండి మీకు బతుకమ్మ చెయ్యొ
చేయొచ్ చేయు వచ్చు ఎందు
నేర్చుకున్నా నానమ్మ నేర్పించి నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు నేర్పి ఇచ్చింది ఇంకా చీర కట్టుకోవడం నేర్పించింది ఆ ఇంకా అవన్నీ ఏమంటారు చెట్లు పెంచడం మన మా మా అమ్మగారు నేర్పరు అన్నమాట ఇవన్నీ మన నానమ్మగారే నేర్పుతరు ఆ చిన్నప్పుడు కూడా అండి బడికి పోయేటప్పుడు నాకు జుట్లేసేది మా నాన్న నేమో చిన్నప్పుడు స్నానం చెపిచేదంట మా మమ్మీ ఓన్లీ తినిపి డైరెక్ట్ ఇన్
అయ్యాయ్యో అంటే నానమ్మ వాళ్ళు ఉంటే మంచిగా అల్లరి ఇద్దరు ముద్ కాబట్టి మనం ఎక్కువ నానమ్మ అమ్మమ్మమ్మలతో ఉంటాం అమ్మో చాలా అదృష్ట వంతురాలివి నువ్వు
వరాలనమ ట క్కులల్లా నేనే మన్వ మన్వరాలని ఇక మనవళ్ళు కూడా లేరునన్నమాటు ఇగ ఆమె
ఇంగ మీ పోయినప్పుడు మంచిగా ప్రశాంత ఇంగ ఆడుకుంటాది మీతో ముచ్చట్లు
ఆ రోజు కథలు చెప్తారండి పడుకునేట ఇప్పుడు మంచి
శారీస్ శారీస్ కట్టడం వచ్చా అంటే చాలా చాలా చాలా చాలా వెరైటీలు ఉన్నాయి కదా అవన్నీ వచ్చా మీకు
కాలేజ్ల ఏమైనా ఫెస్ట్ అయితే సన్నగా కుంటాము పట్టు చీర కట్టుకోవాలంటే ఎన్ని స్టెప్స్ పెట్ కలాన్ని స్టెప్ పెట్టుకుంటాము ఇప్పుడు మనం లడ్ లడ్డుగన్న అనుకో ఒక లాగా సన్నగుంటే ఎంత ఎవరికి ఎవరి తగ్గటు వాళ్ళకె నేను కట్
అంటే మీరు బ్యూటీషియన్ ట్రై చేయకపోయారా మరి ఇవన్నీ ఉన్నాయి కదా స్కిల్స్
ఆ అవన్నీ ఉన్నాయి కానీ మా ఇంట్లో ఇ నన్ను చేంప పల కొడతారండి గవన్నీ చేతా నాది నువ్వు కట్టు నీది నువ్వు కట్టుకో అంటారు కాకపోతే ఎవరైనా పెళ్ళిలలా పెళ్ళిలలా కట్ ట్టలే కాని కాలేజ్ లో ఫంక్షన్స్ అప్పుడు మా ఫ్రెం స్నే చుట్టాలకి రా కం కట్టిన మొన్న ఒక పెళ్లి అయి అంటే గూడా మొన్న పెళ్లి కి కి పోయినామండి ఒక పెళ్లికి లంగ వోణిలు అందరం మీ మీమే పినిస్లు పెటు అంట అన్ని స్టెప్స్ పెట్టుకో ఇంట్లో అయితే మమ్మీ వాళ్ళు పెడతారు అక్క వాళ్ళు పెడ కదండి అక్కడ మాకు ఎవ్వరు లేరు అనమాట మే మేమే పెట్టుకున్నం ఎంత బాగున్నాయ్ తెలుసా అండి మీకు ఫోటోలు కూడా పంపుతా
ఓకే ఓకే చూసాం ఎంత మంచి గడుతున్నారో ఏంటి నాకు రా అండి నాకు నేర్పిస్ చాలా మరి శారీస్ కట్టుకోవడం నాకై ఆ మా అక్కే ఉండేది మా అక్క పెళ్ళ అయిపోయిన దగ్గర నుంచి నాకి ఇంగా అసలు కట్టుకోవడమే లేదు అసలు ఇంగ పెట్టే వాళ్లేేరు కదా అని అసలు కట్ కట్టుకోవట్లేదు
అవునా నేనయితే నేర్
అహ నేను బ్యూటీషియన్ నేర్చుకున్నా గాని ఆ ఈమె డ్రస్ శారీ షాపింగ్ అప్పుడు ఇంగ నాకు హెల్త్ బా ఆరోగ్యం బాగాలేక ఇంటికి వచ్చేసా లేదంటే మంచి బ్యూటీషియన్ చేసేదాన్ని నేను కూడా మా డాడి గూడ వద్దండం వెందుకు మనం మనం చేసుకోవాలి గాని ఇ వాల్ వాల్లకు చేయడం ఏంది అది ఇది అని వద్దని చెప్పేసిల్లండి లేదం నేను గూడా హైదరాబాద్ లో మంచిగా జాబ్ జేస్తూ ఉండేదాన్ని
అవునా అండి ఏం కాద్ దులేండి మంచి రోజులు వస్తాయి మీరు ఎక్కడికో ఒక దగ్గర పోయి చదువుకుంట ఎక్కడో
అంటే కొంచెం అ ఏమన్ రిస్క్ లేకుండా మంచి పీస్ ఫుల్ గా మనకి నచ్చింది మనం చేసుకోవచ్చు గదా ఇప్పుడు మా స్నేహితురాలు కూడా హైదు హైదరాబాద్ జేసి స్తుంది మంచిగా ఇరవై వేలో ఏమో అంట ఉ ఇప్పుడు మంచిగా ఉంది వాటికి గుర్తింపు కూడా బ్యూటీషియన్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఒక్కొక్క బట్టి చేస్ న్నారు కదా డబ్బులు వాళ్ళు తెచ్చినవి వాళ్ళకే డె ఇక్కడ చేయడం కదా ఉమ్
అసలు మా ఇంటి దగ్గర రండి ఒక ఆమె ఆమె చీర కడుతది వేరే వేరే దగ్గరకి వెళ్ళి కొంచెం మేకప్ వేసది జుట్ ఇట్లు మస్తు చేస్తద అనమాట ఆమెకు ఒకక్క చీర కట్టినదుకు పెళ్లి పిల్లకే ముప్పై వేలు
బ్యూటిషియన్ కూడా మంచి ఉంటది అని
నేనే ఏం చేసినా అంటే నేను చూసిన అనమాట ఏమైంది అసలు ఆమె ఏంది గిట్ ఇంత ఘనం చేసింది ఆ బొమ్మలాగా రెడీ చేసింది అనమాట ఆమెను చూసి ఇంక ఇంకా చీర కట్టుకోవాలని నేర్చుకోవాలని ఫుల్ వెట్టి అప్పు ఇప్పుడు ఎక్కువ నేర్చుకున్నాను చీర కట్టడంలో కూడా ఉంటది కదా మనకి మేకప్ అవన్నీ కంటే నాకు చీర కట్టడం ఇష్టం అండి అవన్నీ వ నా
ఉ హు
అవన్నీ మా నాన్న నచ్చదు లిప్స్టిక్లు అవన్నీ
చరిగి ఉండాలంటారు
నల్లగాన్నా బొమ్మలు ఎక్కువ ఉండాలి అంటాడు
కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కా నుంచి అన్ని యూ అంటే వాడుతున్నారు కా
అవునండి అసలు ఆ క్రీమ్ అంటారు ఈ క్రీమ్ అంటారు అవి వాడతారు ఇవి వాడతారు మొ కల్ కరాబ్ రండి అన్ని పెద్ద ఖరాబ్ అయిపోతుందండి ఇప్పటి నుంచి
అసలు అన్నాడది అసలు అవన్నీ వాడుకున్నామ మన పద్ధతిగా అలా అది ఉంది కదా కలబంద ఇలాంటివన్నీ వాడితే బెటర్ మంచి మంచిగా ఉంటది మన ముఖమని అప్పట్లో మన వాళ్ళందరూ పసుపు శనగపిండి బియ్యం పిండి ఇవే వాడి ఇవాళ ఎవరు ఇంత అందంగా ఉండాలి
అండి అస్సలు
ఊ మీరు అలాంటి ఏమనా చేసారామ
నేను శనగపిండి వాడతా నేను నేను ఒకటి చిట్ ఒకటి చెప్తా అది మీరు చెయ్యండి శనగపపిన్డిలో నీళ్లు కల శనగపిండిలో నీళ్ కలపాలి ఒకవేళ మీకు అడ నీళ్ళు లేవనుకో పాలు కూడా పోసుకొచ్చార పల్చి పాలు మంచి కలుపుకొని మస్తు పెట్ కొండి పెట్టుకున్నాం ముఖం కడుక్కకోండి చాలు
సరే అండి మీరు చెప్పులే కదా నేను కూడా ఒకసారి ప్రయత్నిస్తా బావు
పాలు పాలు లేకపోతే వాట పాలు లేకపోతే నీళ్ళు నీళ్ళు లేకపొ
ఓకే సరే అండి మీ ఇంత మంచి చెప్పిలి కదా నేను కూడా వింటా ఓకేనా సరే అండి బాయ్